ఆ
హలో పండు
ఆ అట్ట పేరు చెప్పకూడదు మే
వండు అన్న
హు సరేలే కడ్జే మాకు ఎట్టు పరిస్థితులో క ఇచ్చేయి మాకు పది నిమిషాలు
ఎన్ని నిమిషాల
పది
ఓ మై గాడ్ టెన్ మనిట్స్
తిన్నావా
ఇన్న రికార్డ్ అయితదా
ఏం అవ్వదులే తిన్నావా
ఆ తిన్నా
ఆ
తిన్నాను నువ్వు
తిన్న ఏం చేస్తున్నావు?
నేన పడుకోనన్న ఏం చేయలా సీరియల్ చూస్తా ఉన్నాను. ఫోన్ చేసానవనీ వచ్చ
ఏ ఊ
చేప్పు
పోయినావా ఈ రోజు క్లాస్ కె
ఆ పొయ్య రేపు లేదు
ఏ
నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది రేపు ప్రాబ్లం లేదులేదు సోమవారం రా అన్నాడు సార్
అవునా
వేరేది నేర్చుకుందాం అనుకుంటానా డాడీని అడిగి డబ్బులు ఇస్తే నేర్చుకోవాలి
ఇంకేం దయరేద
మాలుగా ఎంఎస్ ఆఫీస్
ఎందుకు మే అది
ఊరికే నేర్చుకుంటాం మంచి
అంతే ఏం జయవై తె ఈస
ఏందే
ఏం జాబ్ చేయువు, చదువుకుంటూ ఉండు నేర్చుకుంటూ ఉంటావు.
నేర్చుకుంటే అవకాశాలు వస్తా ఉంటాయి. పోతా ఉంటాయి.
ఆ
ఉన్నాయిమ్మె కానీ వాళ్ళు వర్క్ చెప్పలే ఇంకా.
మ్
ఊ అందుకే ఇంకేదైనా ఈ లోపల ట్రై నేర్చుకుంటా ఉంటేయి కదా.
సరలే ఏంకురా?
చేద పొయ్యి చేదా గోవింద
మే స్పీకర్ ఉంటది దీంట్లో.
అయితే ఏవి
సరలే ఏం కూర
గోంగూర బీట్రూట్
గోంగూర
గోంగూర
మ్మ్
గోంగర జాస్లా అమ్మా
ఆ
చేసి బీట్రూట్ ఫ్రై చేస్తుంది
పుల్లగూర
గోంగరా ఎవరైనా పులగూర చేస్తారా పచ్చిమిరకాయ ఏసి రుద్దపనీలా
ఓహో
మామ్ నువ్వు చేసిన గొంగూర ఏందే ఆ అదే అంట
హ్మ్మ్ మరే
అంటే సిర్రాకు నాకు అట్టే అట్ట అంటారేమో అనుకున్నాను లేమే
ఏం చేస్తున్నారు ఇంట్లోళ్ళు
మే అమ్ముంద ఏం చేసిందే
మ్మ్
మా నాకు ఫోన్ లో చూసి కుష్క చేసి మా అన్న
హ్మ్మ్
యాడైనా చదుకునే పిలకయలు చేసి తెలినూలు బట్టాలి
హ్మ్మ్
నన్ను అడుగుతామీ
హ్మ్మ్
అని చెప్తుంది మేము గట్టి గట్టిగా
మాకు ఎప్పుడు రావాలో కూడా అర్ధం కావట్లే
నీకు ఎప్పటి నుంచి లీవ్స్
అసలు రేపు వచ్చేద్దాం అనుకున్నా నేను వారం ఉందామని
ఇస్తరా లీవ్ అట్ట
ఈ రోజే ఒక అన్న వల్ల క్లాసులో పెద్ద గొడవ అయింది
ఏమి
సార్తో అందరితో మాట్లాడినట్టు మాట్లాడిందా
హ్మ్మ్
నేనంతా క్యాన్సిల్ చేసేసినడు
ఇంకీరా లీవులు
తేలిట్లా
ఎవరు అమ్మా అంతే మే ఎవరైనా ఏదైనా చేస్తే ఇంకో అందరికి పనిష్మెంట్.
ఆ ఆ పిల్ల ఏం చేసిందంటే
హ్మ్మ్
ఇంటికి ఎళ్ళింది
హ్మ్మ్
సార్ పర్మిషన్ తీసుకునే వెళ్ళింది
ఆమ్
కానీసారు మూడు రోజులు ఇచ్చాడంట
ఆమ్
ఆమె వారం తీసుకునింది
ఆమ్
ఎందుకు వారం అయిందంటే నేను రాలే రాలేకపోయినాను సార్ బాగాలేేదని చెప్పకుండా నేనే తీసుకు కున్నాను అనింది హౌడేట్ టేక్ యూ అని నన్నెందుకు తిట్టినాడు
హమ్మ్
ఇంక అందరికీ పర్మిషన్స్ క్యాన్సిల్ చేసేసినాడు
ఆయమ్మని అందరు తిట్టండి
ఇంకేం తిడతాం అంతా అయిపోయింది క్లాస్ వర్క్లు జడ్జ్ చేసినాడు ఫోన్ నెంబర్లు జడ్జ్ చేసినాడు మన అమ్మోళ్ళవో కాదో అనేసి హ్మ్
ఎవరు అమ్మి అసలు మోనా మా కాలేజ్లో ఫొనట్టే మేము ఒకపిల్ల పోయినదానికీ ఫోన్లు అలో లేకుండా చేసింది ఒకపిల్ల వల్లే అం
హ్మ్
అప్పుడు ఎంత జరిగి ఫోన్లు చెక్ చేసేది అలో లేకుండా ప్రతి ఒక్కరుని చెక్ చేస్తారు రోజు ఒకరు చేస్తే అట్టే కాలేజ్ మొత్తని పనిష్మెంట్ అయితే
హ్మ్ ఆయమ్మ వల్ల ఈరోజ్ అప్పటి సార్ మాకు బాగా సపోట్టు
ఓహ
ఇప్పుడేం లేకుండా పోయింది
మీ హాస్టల్ ఆ పిల్ల
ఆ మా హాస్టల్ పిల్లే
ఇప్పుడు మీ పీజీలో ఉంది
మోస్లమ్మె
హ్మ్
పట్టకారంగా మాట్లాడింది
ఎవరు మాట్లాడట్లే కదా ఇప్పుడు ఆ పిల్లతో
ఏమో
చూసే
డాడీ ఏంచేస్తున్నాడు
డాడీ యా మా డాడ్ ఏం చేస్తున్నాడమ్మా
మామిడి సెట్లు
డాడీ అన్నం తిం టున్నాడు
ఇప్పుడు
గతి
ఏమే నాకు ఫోనే చేయలేదే
మీ డాడీ ఆడా బి ఇది బిజీగా ఉంటున్నాడు సీరియల్ పిచ్చి
ఉహు
నానం చేసుకొని ఇప్పుడే తింటున్నాడు
ఇప్పుడు అన్నట్లా కాల్ న పోన
రోజు అంటాడు
ఉ
ఆపరేషన్ చేసుకుంట చేయాల అంటే
కాల్ కి
అదే మే చెన్నైలో చెన్నై లో ఆపరేషన్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారంటా
ఉ
అ జెపియ్యాల ఆయనకి
ఎంత అయితదా
ఏమో తెలియదు కొనుకుంట కదా
ఇ తీస్కుపోతామా
ఆ
నువ్వు తీసుకుపోతావా
నేను తీసుకోపోతే నాకేం తెలుస్తది
ఇంకెవరు తీసుకుపోతారు
ఆయన పాత అన్న కాలానికి ఎవరో ఒక పెద్దోళ్ళు మాట్లాడి తీసుకు
ఉ
ఆ
పాట పాడు శశి
ఉ ఏం పాట
ఏందోటి పాడు
నీకు రాదే ట్లా అడుగుతా పాడేటప్పుడు ఏమంటే స్పీకర్ ఆన్ చేస్తున్నాను అంట
ఇప్పుడు కూడా స్పీకర్ ఆన్ లోనే ఉంది
కామంటే పాడు అంట
పాడుమే పంది
ఆ ఆ బద్దా గాలే సరిపోట్లే నీకేట్టమే కాల్ సరిపోతు
ఇరవై టాస్క్లు కంప్లీట్ చేసిన మళ్ళీ మూడు ఇచ్చారు మే
ఉ
ఊమ్
మే ఆ పిల్ల కల్ కీ సాంగ్ ఏం పాట్ తెల్సా కన్నా జాజీ పూసేటెందుకే కొప్పులో ఆ పడీతే ఎందుకే అంటాద్ ఆ పాట మళ్ళీ గులా పి పువ్వులు పుసేటెందుకే అంటాడు వాడు అప్పుడు హిల్ ఎన్నోక
దేంట్లోకి వచ్చింది ఆ పిల్ల
యూట్యూబ్ లో రిలీజ్ చేశారుమే ఆల్బమ్ సాంగ్స్ చేస్తల్లా
ఉహు
దాంట్లో బండలాగుంది
ఆ పిల్లా
మ్మ్ ఒకసారి చూడవ నువ్వు కూడా కామెడీగా ఉంటది
చూస్తా బిగ్ బాస్ ఎప్పుడంట
బిగ్ బాస్ కాదు ఇప్పుడు మేడ్ ఫర్నీ ఈచ్ ఆథర్ అది జరుగుతుంది
ఆటా చూస్తున్నావా
చూడటంలే అది ఒక రోజు చూసి తే రోజు చూడాలనిపిస్
సుశీ విట్లో మూవీ జూసా
ఆ
విత్ లవ్
ఏది చూడలా
చూడు భల్లే ఉంది
దేంట్లో
కామెడి మూవి బ్లాస్ట్
ఉన్నదా
నేను లింక్ పెడతాలే
అదేంది ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అథర్ జరుగుతుంది మే షో ఆ
ఉమ్
సెవెన్ టీ డేసో నైన్టీ డేసో ఎన్నో డేస్
మే లో ఛీ మా టీ వీ లో
లైవ్ ఉంటది
ఊహూ
జియో హాస్టర్ లో రాబోతది అనుకుంట
వచ్చినట్టు మనం చూస్ నట్టలే మనకు మనం ప్రీమియం కట్టుకోలా కదా
ఐనాగానీ ఓస్తా ఉనిండ్ల ఇంతకు ముందు బిగ్ బాసు
బిగ్ బాస్ స్ ఓచ్చినట్టా
అక్కడ షా ఒళ్ళు ఆడే ఉంటరు మే
హమ్
ఫుడ్ మాత్రం వాళ్ళు బయట నుండి పంపిస్తారంట తాడే ఉంటారు కెమెరాలు బేట్టి సెవెంటీ డేస్ నైన్టీ డేస్ ఒ ఉంట
హమ్ సర్ ఉండు అట్టే ఉండు